హలొ
ఆ హలో అండి
హలో
హలో అండి వినిపిస్తుందా
ఆ అక్క ఇప్పుడు ఇనిపిస్తుంది తిన్న
ఆ ఏం జేస్తున్నారండి
ఏం జెస్తలే కూర్చున్నామండి మీరు ఆ తిన్నామండి ఇందాకనే
అవునా అండి ఏం తిన్నారండి ఈరోజు
ఇందాకా సేమ్యా దిన్న
లేదండి కాల్ సేమ్యా దిన్నారా లంచ్ తిన్నారా అండి
తిన్లేదండి ఇంక
లంచ్ తినే ఏం వంట చేశారండి ఈరోజు
పప్పు
పప్పా అంటే కందిపప్ప పెసరపప్ప శనగపప్ప
చూడు
హలో
కందీపప్పు కందీపప్పు అండి ఆ
క ఆహా అవునా ఇంకేం చేసారండి
ఏమ్ లేదండి ఇక్కడె ఇక్కడె అయితుంది ఇంక
అవునండి మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు నాకు మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు నాకు ఏదో డిస్టర్బెన్స్ లాగా వస్తుందండి వాయిస్
సిగ్నల్స్ లేవ్వు సరిగ్గా
అవునా కొంచెం సిగ్నల్ వచ్చిన దగ్గర ఉండ